హలో బాగున్నాం మీర్ బాగున్నారా ఏం జేస్తున్నారు మీరేం జేస్తున్నారు మ్ తిన్నారా
ఆ తిన్న మీర్ తిన్నారా
తిన్నాము మీ బాబుకి గణతంత్ర దినోత్సవం రోజు ప్రైజ్ వచ్చిందంట గ్రీ క్రీడల్లో
హు్ అవును క్రీడలల్లో బాగా ముందు స్థాయిలో ఉంటాడు
అవునా ఏం ఆడిండు క్రీడ ఏం ఆటా ఆడిండు
ఆ చైర్స్ లల్ల స్పూన్ గేమ్ గిట్లా ఆడిండు
ఉమ్
చైర్స్లల్ల ఫస్ట్ ప్రైజ్ ఓచ్చింది
అవున మంచి ఎప్పడికలానే ముందంచలో ఉంచండి క్రీడల్లో
ఉమ్ క్రీడలనీ ప్రోత్సహించడం వల్లనే వాళ్ళు గుడ నేర్చుకుంటా ఉంటారు
ఉమ్ ఎప్పటికి స్కూల్కు పోయి రాగానే వాళ్ళతో ఆడకు వీళ్ళతో ఆడకు రాయి రాయి చదువు
ఆ కొంచం క్రీడలలో గూడ మనం ప్రోత్సహించాలి ఆ అప్పుడే పిల్లలక్ గూడ యాక్టివ్ గా ఉంటారు వాళ్ళ ఆరోగ్యం గూడ చాలా ఉమ్ ఇప్పుడు చదువు చదువు అన్న వాళ్ళ మైండ్ వేరే ఉంటది ఉమ్
చదవడం వల్ల ఎంత బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి ఎంత బాగుంటుంది
ఆక్టివ్ గా ఆనిపిస్తారు గేమ్స్ ఆడడం వల్లనే
ఉమ్ ఇకా మనం అప్ పుడు ఇంకెంత మంచిగా ఆడుకునేది కోతి కొమ్మచ్చి చిర్రగోన
ఉమ్ చిన్నప్పుడు స్కూల్లలా కబడ్డీ ఖోఖో రన్నింగు
ఉమ్
అన్నిట్లల ఫస్ట్ ఉండే మాకే
అవును అలాంటి గేమ్స్ అన్ని అలాంటి గేమ్స్ అన్ని అంతరించిపోయినై
మీరు
ఉమ్ టీవీలు చూడడం ఫోన్లు చూడడం అవును చ మనం గుడా కొంత ఆడకు అది ఇదని చెప్పడం ప్రోత్సహించకపోవడం
ఆ అందుకే పిల్లలు గుడా క్రీడలల అంతరించి
ఉమ్ అవును ఇంకా మంచిగా ప్రోచ్ ప్రోత్సహించి మంచిగ వాన్ని ఆటల్లో ముందంచున ఉంచండి
ఆహ్ కంపల్సరిగా క్రీడలను ప్రో ప్రోత్సహించాలే ఏం చేస్తున్నారు
లలో
ఏముందు ఎంలే ఊర్ళలో రోజు పండ్లక్కేళ్లేసి ఓస్తున్నారు
వ్యవసాయమేనా
ఆహ్ వ్యవసాయమే మీదెగ్గర ఏం చేస్తున్నారు
మా దెగ్గర వ్యవసాయమే అసల్ ఏం ఈ రైతులలకు ఏం మిగులుతుంది వ్యవసాయం చేసినా గుడ
ఉమ్ కాన్ రైతులనీ ప్రోత్సహించడం వలనే రాష్ట్రానికి మంచిది దేశానికి మంచిది
ఉ కానీ ఎన్ ఒక్ అసలు రైతు ఒకసారి నష్ ష్టం వచ్చిన కష్టం వచ్చిన
ఉమ్ భరించుకొని రైతే భరించాలి లేకపోతే దేశానికి ఫుడ్డే ఉండదు కదా
ఉమ్ కానీ మన ఎమన ల్న్ ఎవరు గుర్తించారు
ఉమ్ దేశాన్ని రక్షించేదే రైతు ఉమ్ కానీ రైతులోనే ప్రోత్ త్సహించాలి ఎంకరేజ్ చేయాలి రైతులకు కూడా కొంచెం భీమాలు గిట్ల పెట్
ఉమ్ అవును కానీ చెయ్యట్లేరు అట్లా ఏం అయినా ఏం పెద్ద పెద్ద ఉన్నోళ్ళనే చూస్తున్నారు కనీ మనలాంటి రైతుల్ని ఏం చేస్తున్నాడు ఎంత కష్టపడుతున్నాడు దేశం కోసం
ఉమ్ కానీ ఇప్పుడు మొత్తం జాబ్ బులు సాఫ్ట్వేర్లు అనుకుంటునే ఎల్తురు ఎవరు చేస్తున్రు వ్యవసాయం
ఉమ్ ఎవ్వరు చేయకనే వెనకబడిపోతుంది ఎ రాను రాను మనకి తిండి పెట్టే వాళ్ళు కుడు ఉండరు
అవును రాన్ రాన్ అం తరించిపోతేర అన్ని గాలి కూడా కొనుకోవాల్స్తుది ఇగ
ఆ అన్ని పొల్యూషన్స్ అవుతుంటే అన్ని కలిషితమై తుంటే ఏం చేస్తాం ఈగ మొత్తం అట్లానే ఉంటది టీవి చూస్ స్తారా మీరు ఏం సినిమా చూస్తున్నారు మేము దయ్యం సినిమా అవునా మేము దయ్యం సినిమాక్ కాంచనా చూస్తున్నాం కాంచనా వస్తుంది
మేము బ్రహ్మ ముడి సీరియల్ చూస్తున్నాం ఆ సినిమాలు కూడా నేను బానే చూస్తాను
ఉమ్ ఏం ఇంకా సినిమాలు గురించి చెప్పండి
మాాలల్లా ఇపుడ్ న్యూ ట్రెండింగ్ చేసిన వస్తే ఆప్తం ఎక్కువ మేము
ఉమ్ ఫోన్ లో చూస్తారా టీవీ లోన టీవీలో చూస్తారా ఫోన్ లోనా
ఇగ ఏది కంఫర్టబుల్ ఉంటే అదే టీవీ అందులో ఉంటే టీవి లేకపోతే ఫోను రెండుట్ల చూస్తా
ఉమ్ మంచిగా విజయ దేవర కొండ రష్మిక పెళ్లి చేసుకున్నారు
అవును
టీవీలోనే ఉం మంచిగా వాళ్ళ జెంట కూడా మంచి ఉండాలి
ఆ అవును
ప్పుడు ఫోన్ లోనే ఇంతక్ ముందు ఐబొమ్మ ఉంటుండే ఫోన్ లో ఆ ఇప్పుడు అది లేదు కదా కొంచం ఉమ్ కొంచెం చూడడం ఇబ్బందిగానే ఉంది కానీ సినిమాలు లి అన్ని చూస్తేనే మనం అన్ని నేర్చుకుంటాం ఉం నార్మల్ గా ఇంట్లో ఉన్న దానికంటే
బయటికి వెళ్ళినప్పుడల్లా కూడా సినిమాలని గిట్లా చూ చూసుకొని రావాలే
ఉమ్ చూసుకోవాలే ఇంకా ఏం వంట చేసారు ఈరోజు మ్ ఏం ప ఏం వంట చేశారు వంట
చారు
మేము ఈ రోజు మటన్ వొండాము
ఆ హ మాటనా తిన్న
ఆ తిన్నాము
మ్ మేం పప్పు టమాటా పప్పు జెశిన ఆ పిల్లలకు బాగా ఇష్టం పప్పు చారు టమాటా చింతపాండు మాడికాయ
చింతపండేస్తారా పప్పులో
ఆ కొంచం ఎస్తం కోసం మ్ కొంచెం వేసి చెత్త అలాగే చారు కూడ చేసిన ఆ ఆ మీరు మట న్
మేమ్ మటన్ చేసాం
ఆహా
మంచిగా పప్పు మంచిది పిల్లలకి పౌష్టికా ఆహా ఆహారం
అందుకే ఎక్కువ పప్పే పెడుతాం పిల్లలకి ఉమ్
హుమ్ ఏమేమ్ వంటలు చేస్తారు ఒక వారంలో
ఒక రోజు పప్పు ఒక రోజు కూరగాలు బెండకాయ్ టమాటా ఆలు అనేక రకాల కూరగాయలను వొండుతా ఉంటా వీక్ ఆ డైలీ వన్ కర్రీ టూ కర్రీసు
ఆకుకూరలు దుంపలు అవన్నీ మంచిగా వొండాలి
ఆ అక్కూరలు కూడా పాలకూర పప్పు అవి గూడ బాగా చేస్తా ఉంటా
మ్ చెయ్యాలి అలా దుంపలు కూరగాయలు చేస్తేనే ఆరోగ్ గ్యనికి మంచిది అన్ని
మంచి చాపలు మటన్ గూడ బానే తింటాం మేమ్
మ్ ఈ సిటీలల్లో సిటీలల్లో నీస్ తినరు యోగా లాగా ఇప్పుడు మనకి ఎక్సర్సైజ్ చేష్నట్టు ఏ మిషిన్స్ లేవు ప బట్టలు విండడం అవన్నీ మన పనులు మన
మనమే చే పల్లెటూర్లల్లో మనం చేసుకుంటాం సిటీలు ఉన్నోళ్లు మొత్తం వాషింగ్ మిష్ షీండ్లని అన్ని మిషన్లకేనయే ఆ
ఏం పనులు చెయక ఉమ్ అన్నిటికీ మిషన్స్ యూ
అనేసి మనీ వేస్ట్ చేస్ ఎక్ససైజు లని జిమ్ములు అవన్ లేర్ ఆ యోగ క్లాస్ లని మనమేమో ఫ్రీగా ఇంట్లో వర్క్ చేసుకుంటాం మన సరిపోతాధ్ అ
ఆ అట్లా మనీ వేస్ట్ చేస్తున్నారు ఇట్లా మనీ వేస్ట్ చేస్తున్నారు వాళ్ళకి పైసా విలువ తెల్వట్లేదు ఉమ్ ఇప్పుడు మనము ఇంట్లో పని చేసుక్ కుండా మనకి బాడీకి ఎక్సర్సైజ్ అయితుంది యోగా అయితుంది అన్ని అయితున్నాయి
న్నాయి వా అంద్ కె సిటీ వాళ్ల కన్నా పల్లెటూరోళ్లే స్ట్రాంగ్గా ఉంటరు
ఉమ్ అదే ఇంట్ల పని చేసుకుంటే సరిపోయేది ఇంకా ఉ ఆ అన్నిటికి సేఫ్టీ ఉంటది మంచ్ చు ఉంటది ఎవరి పని వాళ్ళు చేసుకోవడంలోనే ఆనందం ఉంటది
ఉ పల్లెటూర్లలొన్నోళ్ళు అందరు కలిసి మెలిసిగ ఉంటారు సాయంత్రం కాగానే అందరు బయట కూర్చొని మంచిగా ముచెట్లు పెట్టుకుంటుఉంటరు ఉ సిటీలున్నోళ్ళు ఎవ్వలుగా ఉ ఏకగ్రికంగ ఉండాల్సొస్తది
ఉ ఏదన్న ఒక పండుగ వచ్చిందంటే అందరు కలిసి మెలిసి మంచిగా చేస్
ఉ మనుర్ల ఫెస్ట ఫెస్టివల్స్ వచ్చినయఅంటే బతుకమ్మ దసరా బోనాలు ఫెస్టివల్స్ ఎంత
ఉ ఉ ఉమ్ మీరు ఎట్ల ఇప్పుడు మటన్ అవన్నీ తింటారా లేకపోతే నీస్ తినరా
తింటం మేమ్ అని తింటం పప్పు మటన్ చికెన్ ఫిష్ అన్ని హెల్త్ కి మంచిదె
ఆ పండగలకు కూడా అన్నింటికి తింట్ర ఆ తింటాం అన్ని తింటమ్ ప్రతి పండకి మటన్ తింటమ్
చికెన్ మటను
కాని చికెనే మంచిది మటన్ కంటే చికెనే మంచిది మటన్ కంటె తొందర ఆ హీట్ గని తొందరగ డైజెషన్ అయితది ఫ్యాట్ తక్కువ తొందర డైజెషన్ అయితది ఆ హీట్ ఉంటది గని
ఉ మటన్ బేటరే ఇంకా మట్టన్ ఫిష్ చాలా ఉ ఉమ్ మీరు మీరెక్కువ ఏంతీసుకుంటరు మటన్ ఆ ఫిష్ ఆ